ఆ తిన్నక్క నువ్ తిన్నవ
ఆ తిన్నార ఏం కర్రీ
మా బీరకాయ్
పోయిరా పెద్దామ్మ వాళ్ళు పనికి
ఆ పోయిల్లు మీర్ తిన్నరా
ఆ ఇప్పుడే తినర జస్ట్ ఇప్పుడే తిని చేయ్ గడిగిన
ఏం కర్రీ
బెండకాయ్
ఆహా తాతకు మంచిగుందంటన
ఇక అట్లనే ఉందంటరా అది ఎక్కువ కవలేదంట తగ్గ మంచిగా అంటే తగ్గలేదు ఎక్కువ అయితే కా లేదట మరి ఇంతవరకు ఐతే మెడిసిన్స్ మీదనే తగ్గుతది అని అన్నడంట డాక్టర్ మళ్ళీ రాలేదటగాని అట్లనే ఉందంట కొంచెం కాల్ ఇప్పుడే కొద్ ద్దిగా సెట్ అయిందంట అంతే
ఏ సైడ్ కొచ్చిందీ
లెఫ్ట్ రైట్కొస్తే ప్రాబ్లం అంట
అవును హార్ట్కే ఎఫెక్ట్ పడ్తది
లెఫ్టే కదారా హార్ట్ ఉండేది
లెఫ్టే వచ్చిందా
ఉమ్మ్ ఊ
లెఫ్ట్ వస్తేనే ఇబ్బందిగ రైట్ వస్తేనే ఏం గాదు
కే రావద్దంట డాక్టర్ అంటడట
అవున
అవును
అంటే ఇవి చే యంట్రు చేయి లేత్తలేదా
చెయ్యి మొత్తం మంచినే ఉందిరా బట్టు పట్టులేదు అంతే
అదేలె
ఆ
వాళ్ళు ఫిజియోతేరపీ చెప్పితనే ఉంటరు ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తానట్రా లేకపోతే
లేదు చూద్దామన్నరట ఒక టు డేస్ అబ్జర్వేషన్ లుంచి ఇగ మెడిసిన్స్ కి తగ్గిద్దా అంటే అంటే అది కొంచెం ఇప్పుడు తగ్గిన పంపించట్ టోళ్లు రా కొంచెం గూడ తగ్గలే గదా అంటే హైలెట్ ఎందంటే అది మెడిసి సిన్స్ కి ఎక్కువ గాట్లే అట్లనీ పూర్తిగా తగ్గట్లే అటూ ఇట్ అ అటు ఇటు కాకుండా ఉందీ ఈ రెండు రోజులు జుద్దాం ఈ రెండ్రోల్ ఈ రెండు రోజుల్ జుద్దాం ఈ రెండు రోజులు చూసినంక తగ్గకుంటే ఇ వేరే ఏమన్నా జుద్దాం ఇక్కడే ఉంచుదం మళ్ళ రెండు రోజుల్లోలా తగ్గుతే నువ్ ఏం కాదు మీకు మెడిసిన్ రా చిత్తవన్ అన్నడంట డాక్టరు
ఆహా
ఉమ్
మా బావకేమో అ ఎన్ని ఎన్ని మన్ చుంచిరు త్రీ మంత్స్ ఉంచిరు హాస్పటల్ ల
ఏ బావా పెద్దక్క వాళ్ళ ఆయన
కాద్ కాద్ కాదు అక్క జాబ్ చేయడానికి పోయింది జూడు
ఆ ఆ ఆ
ఆ న బావ కి బాలేక నేగ వచ్చి అ బావ్కు కూడా ఫిజ్ ఏమంట్రు పెరాలసిసే వచ్చింది
ఓ అంత అంటే ఎంగ్ గున్నా గాని వచ్చిదా
ఆ అసలు ఆయనకు బీపీ ఇప్పుడు తాతలెక్కనే బీపీ లేదు ఏం లేదు సడన్
ఆ
తెల్లార్ ఐతే అక్కా ఎక్కుతది బస్సు ఆ
ఆ
అక్క మీ మమ్మల్ని గుడా రమ్మన్నారు అది బో ఆషాఢం బోనాల్ జేస్తారు. జుడు
ఉం ఉం
ఆ బోనాలకు అక్కడికి రమ్మంటే సర్లే అన్నాం వత్తంలే అనుకు అన్ ఇగ అక్కనుడతో అక్క అక్కనడదోలి మేము వద్దాం అనుకున్నాం అక్క పోయి రిటర్న్ వచ్చింది అ అంతలోపు సాటర్డే నైట్ మధ్య రేతిలో ఒకటింటికి కింద ఆయన ఎప్పటికి కిందనే పడుకుంటాడు ఆయన మంచం మీద పడుకోడు అట్లా కింద పండుకొని ఇట్లా ఇగ ఆయన అంతే బాగా ఏమంటారు భక్తి
ఆ
ఆ దేవుడు ఆయనకే చేసిండు అట్లా అయితే కింద పండుకుంటే ఇట్ ఇట్లా వాళ్ళ వైఫ్ కూడా కిందనే పడుకుంటది అక్క అయితే ఇట్లా కాలు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అడిత్తందట
ఆ
అయితే వాళ్ళ పాప చూసి డాడీ డాడీ అంటే ఇట్లా డైరెక్ట్ ఇట్ల ఇట్లా అనుకుంటే డైరెక్ట్ పడ్డాడంట పిలువడం రాట్లేదంట ఇవాళ మమ్మీ అసలు లే ఎత్తలేడంత ఇట్లా సైగలు చేత్తండ అంటా చే తలన తల తోటి లేవర్ రావట్లేదు లేవర్ రావట్లేదని చ్ మాటగుడ రాలే ఆ అక్కడ ఉన్న వెనక వాళ్ళ వెనక ఒక హాస్పిటల్ ఉన్నది ఉప్పల్ల అడకి తీస్ పోతే అసలు ఏమంటారు ఎయిటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయిందమ్మ మీ డాడీ అని అన్నారంట
భో
అయితే అసలు వాళ్ళిద్దరికి ఏం చేయలో తెలవకపోతే ఇక నైట్ వరకు వాళ్ళు అక్కడనే ఉంచి పొద్దుటిలి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఇచ్చిన బా వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తే వాళ్ళ అసలు మనకు అట్లా అవడం ఏందని వాళ్ళు వచ్చినంక వాళ్ళు అట్లా చెప్తంటే కిమ్స్ కి తిసుకపోయిరిగా
ఉం
కిమ్స్ కి తీసుకుపోయినంక అసలు వామ్మో వన్ మంత్ ఉన్నారు వన్ మంత్ కంప్లీట్ అయినంక కంప్లీట్ ఇక గురకా పెడతా అంటే భయపడ్డం మామ్మో ఫుల్ ఎడితాంది ఇడ అసలు ఈ
అంటే ఆ పెద్దమ్మ వాళ్ళ రిలే ఏం వర్స్ అయితాడు
పెద్దమ్మ ఇప్పుడు అమ్మ వాల్ళ సొంతం అన్న కొడుకు పెదనానమనవాడ అనమాట
ఆహా
ఇప్పుడు పింక్ అక్క వళ్ళా ఇప్పుడు మా పింక్ అక్క వళ్ళ కూతురు మా నాన్నకెట్లనో అట్లా
ఆ
దగ్గరలో అయితే ఇ బాగా ఎదుటండి ఎదుటండి అక్కకు ఫోన్ చేస్తేనేమో అక్క అసలు ఆ బాలేదమ్మా వద్దు రానియట్లేరు ఐసీయులు ఉంచిరని అక్క వీడియో కాల్ లో రెండు సార్ల చూపించినాక ఇంకా వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళు అన్నారుగా ఈర నాకు ఇట్లా బాలేదు గుర్క పెడతాండు అని అనేసరికి మా అమ్మ ఏం చేసింది నన్ను తీసుకొని అక్క వాళ్ళకి చెప్పకుండానే తీసుకొని పోయింది ఇంకా అక్క సిమ్స్ దగ్గరి దగ్గరికి పోయినక తెల్సు మాకు ఇంతక ముంద ఒకసారి పోయినాం ఆ కిమ్స్ దగ్గర పోగానే మా అమ్మ ఫోన్ చేసి కిందికి రామ్మ నేను వచ్చిన అంటే అక్క షాక్ అయింది పోగాని అక్క ఏడిసిందిగా మా అమ్మ ఇగ ఆయనను చూసి ఫుల్ ఎడతాంది మా అక్కేమో ఏడువద్దు అమ్మ అట్లాడితే ఆయనకు అర్ధమయితుంది ఆయనకు కూడా ఎడతాడు సైడ్ నుంచి కళ్డ్లో నుంచి నీళ్ళుగారు అంటే ఆయనకు అర్థమయితు అంటా మన ఏమన్నా మాట్లాడేదని ఇంకా లాస్ట్ ఇక ఒక వన్ వన్ అవర్ కూడా ఉన్నామో లిమో అంతే ఇక వాళ్ళు ఏమటి డాక్టర్స్ వీళ అందర ఎవరు ఎవరు అంటే ఎవరు లేరు మా మమ్మీ వచ్చి చూస్తాంది అంతే పోతుందినింటే ఎ క్కింది దిన దిగినాక కూడా మూడు నాలుగు నెలలుంచిరు హాస్పిటల్ ఫిజియోథెరపీ చేయిపించుకుంట ఆ అప్పటి దాకా కూడా మాట రాలే ఆ ఐదో నెలలా కొంచెం హాయ్ బాగున్నారా అని అంట అండగాని మర్చిపోతాన అంట ఇప్పుడే అప్పుడే అ కానీ మా అక్క ఏందంటే మమ్మలు మర్చిపోలే ఆయనే అందరిని మర్చపోయిను కానీ మా అమ్మలని మర్చపోలే ఇక లాస్ట్ కి ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక మూడు నెలలకి కూడా అప్పుడు అడిగిందంటా అత్త వాళ్ళని రమ్మని రాజు శాంతి అంటే ఇంకా రమ్మంటలే అని చెప్పంటే మొన్న పోయి వచ్చినాం మేము ఇంటికే డాక్టర్ వస్తాండు ఆయనకి ఆ అన్ని నెల్లు హాస్పిటల్ లోని వునడు వాళ్ళ పాప డాక్టర్ ఏమంటారు డాక్టర్ కోర్స్ తీసుకొని చదువుకుంటానని ఆమెకి చెన్నైలా సీట్ వచ్చింది పెద్ద హాస్టల్ కాలేజ్లా
హ
ఫట్ స్టార్టింగే టూ లాక్స్ కట్టిండు కట్టినాక భార్గవక్క ఉండగానే పక్క ఆ పాపని తీసుకొని పోయి కాలేజ్ అంత అంత చూపించుకొని అందులో జాయిన్ చేయిపించి వచ్చింది వన్ వీక్ ఉంది ఇంటికి వచ్చింది హాలిడేస్ అని
ఎవరు వళ్ల పాప
ఆ వన్ మంత్ హాలిడేస్ అని ఇంటికి వచ్చింది ఆ మళ్ళీ మనీ తీసుకు కని ఇంక వన్ లాక్ తీసుకొని పోవాలని అంటే మా బావ ఉన్నాడుగా నేను ఫోన్ పే చేస్తా అడిగిపోయినాక కానే లోపు వన్ మంత్ గానే కాల వచ్చి టూ డేస్ త్రీ డేస్ అయింది అయింది ఇంకా త్రీ మంత్స్ వాళ్ళకి ఏం అంటారు వాట్సప్లు అలా గట్లా వాళ్ళ డాడీ క్రిటికల్ గా ఉన్నాడు అని చెప్పి ఆ సర్టిఫికేట్ అన్ని మొత్తం పంపితే లీవ్ ఇచ్చరూ ఇచ్చినాక లాస్ట్ కి మా చిన్న బావ ఏం చేసిండు వద్ దు ఇగ కంత దూరం అయితొద్దూ ఆ అని చెప్పి ఇగ మళ్ళా తీసుకొని వచ్చిందంట సర్టిఫికేట్స్ ఇట్లా కానీ ఆమె లక్కు పై మనీ కద్ద ఈ ఇంత ఏమంటరు వేరే కాలేజ్ హాస్టళ్లలా అయితే ఇయ్యారంట
ఇచ్చిరా ఇళ్లా
ఆ టూ లాక్స్ ఇచ్చిరూ మేడం ఫోన్ పే చేసిందంత
హ్మ్
ఓ బాగయినయీ అక్క ట్రే ఏమంట్రూ థర్టీయో థర్టీ ఫైవ్ లక్స్ఓ అయినాయి అయినయి
అమ్మా కానీ మంచిగా అయితున్నాడు కదారా జాల్లే డబ్బులు పోతే పోయినాయి
ఇప్పుడు రో రోజు పొద్దుటిలి సాయంత్రం ఆ డాక్టర్ వస్తాడు ఫిజియోథెర్ప్ ఫి చేపియాడానికి
వాళ్ళింటికి
ఆ ఆయనకు మంత్లీ ట్వంటీ థౌజండ్ అంట
ఇక ఎప్పటికిగా మెడిసిన్స్ మీద ఉండాలా
ఆ కానీ ఏమంటారు ఆయన ఫిజియోథెరపీ చెత్తంటే కొద్దిగా సెట్ అయితాండు కాకపోతే డాక్టర్ అన్నాడంట కదా ఆయన ఫిజియోథెరపీ చేసేటానే పాప్ ఆమె పాపఉన్ను మా అక్క పట్టుకోగలుగుతాంది కానీ బాబు బ్యాలెన్స్ ఆపట్లే అయితే బాబును పట్టుకోకనండి స్టిక్ ఉంటదిగా హ్యాండ్ స్టిక్
ఆ
దాన్ని వట్ దాన్ని పట్టుకొని ట్రై చేత్తండు గని కింద టైల్స్ కదా అక్క జార్తాడ్ డు ఒద్దు దెబ్బల్దక్తయి నువ్వే వట్టుకోని నడిపియాండి అని అంటే ఇగ అట్లనే నడిపిస్తారు
ఉహ్మ్
ఇగ మొన్న చూసి షాక్ అయినాం కొద్దిగా కాని చానా బక్కగా అయిండు అందులోనే షుగరోచ్చి వచ్చిందంటా
బాహ్ అయ్యో ఎట్టా ఒక్క దాని మీద ఒక్కటాయి ఆ
అసలు రొండయినాయి ఇడా మా నాన పడిపోయిండు ఆడ ఆయినే
మా జుషినవా ఇగ
మా నాన నెలదాకిబ్బంద్ది పెట్టిండు కష మా నాన సేట్టయిండనుకొని మా నాన కాడికి ఓచ్చిండు రెండు రోజులు ఉన్నాడు చూసిండు మా నాన్న ఆయినే ఒక గూడూరులో ఫ్లాట్ ఉంటే అక్కడివోయిరూ అన్ని చేసిల్లు ఇంటివోయినంక పడ్డాడు ఆ సరే అక్క
ఆ
ఆ